హలో
నేను చేసినా రా
కా మీరేం చేస్తున్నారు
ఏం లేదురా ఇప్పుడే మ బాబుని పడుకోబెట్టి
తిన్నారా
ఇంక తినలేదా తింటా నితన్ పోన్ మాట్లాడినాక తింటా
ఏం కర్రీ
మేము ఈరోజు టమాటా కూడా ఎగ్ చేసినాం
ఉహు
ఆ
ఆ తిన్నాక ఇంతసేపు మాది గుడి టమాట ఎగ్
అవునా ఏం చేస్తున్నావు మరి
ఏం లేక కాలీనే ఉన్నా
ఉహు మీ మమ్మీ వాళ్ళు ఉన్నారా
ఆ మమ్మీ వాళ్ళె ఈరోజు ఊరికి ఎళ్ళినారు
అవునా
మ్
నేన్ గుడా ఇగమ బాబుని పండుకోబెట్టినా ఏముంది ఫ్రీనే ఉన్నాం కదా అని ఫోన్ చేద్దామని చూ
మ్ హ్ వర్క్ అంతా అయిపోయిందా మరి
ఆ అయిపోయింద్ర ఇగ పండుగ పని ఒక్కటే ఉంది పండుగ పని అయిపోతే
ఎప్పుడు మీ ఫెస్టివల్
ట్వంటీ ఫస్ట్ కుంది
మ్ హ్ మా నైన్ంటీన్కి మీద్ ట్వంటీ ఫస్ట్గా
ఇగ ఆ రోజు ఒక్క రోజు పండుగ అయిపోతే అయిపోయినట్టు ఇగ ఏముంది మా పడుగ అంటే
మీది మీక్ ఎక్కువ అనిపిస్త మాకు అంత అనిపయదు దానికి ఏం మీర్ ఎట్లా దాన్ని
ఏముంద్ర పొదుగళ్ళ లేసి సేమ్ స్నానాలు చేసి సేమయాలు చేసుకోవడం ఇగ బాయిస్ ఏమొ మాదికియి న మాజవుతరు ఏమే గల్స్ మేమేమో ఇంట్ల నమాజ్ చదువ్కుంటం రాంగనే సేమ్యాల్ తిని బిర్యానీ ఏమో ఒకటి చేసుకొని తింటే కతం అయిపోయినట్టే
నార్మల్ గా ఈ ఫెస్టివల్ కీ పక్కన వాళ్ళకి ఇద మీది ఫుడ్ బాగుం ఎంత ప్రొవైడ్ చేస్తారంటగ
సేమ్యాళ్ళు చేస్తాంగ
ఆ
సేమయాలో పంపిస్తాం
ఇంకా వేరే నాన్ వెెజీ ఎం పంపరా
ఇక పక్కన ఇంటి పక్కన వాళ్ళు ఉంటార్ కద జస్ట్ ఇంటి పక్కన ఇంటి ఎనక వాళ్ళు ఉంటారుగా ఇప్పుడు జష్ వాళ్ళని ఇంటికి పిలిషి తినిపిస్తం అది కూడా తినిపిస్తే తినిపిస్తాం లేకపోతే లేదు
ఇ బడ్ జట్ని బట్టి
వట్టి చూడాలి ఈసారి చికెన్ పుల్ల్ రేటు ఉందంట సూడాల్ ఇస రే
తగ్కువ అన్నారు కాస్టమ్ ఉన్నా మలవేరింద
ఆ గ్యాస్ దొరకట్లేదు కదరా గ్యాస్ దొరకక చికెన్ రేట్లు పెరుగుతున్నాయి
దీని వల్ల దానికి వచ్చింది ఇప్పుడు
హ్మ్
గ్యాస్ కూడా రే కాస్ట్ ఎక్కువయింది కదాస్ట్ గ్యాస్ బ్రె
ఉ మొన్ననే తీసుకున్నాం ఇంట్లో తౌసండ్ ఫిఫ్ థౌజండ్ ట్వంటీ అవుతుంది
ఉ హు అయితే హండ్రడ్ వన్ ఫిఫ్టీ ఎక్కు ఉంది ఇకు ముందు నైన్ హండ్రెడ్ ఉండే
హ్మ్ మేము న ఒక్కటే రోజుల పెరిగింది మళ్ళీ
ఉ అంటే మీకు రెండుటయ ఒకటే ముద్దు చేస్తారా
రెండున్నాయి ముందు జాగ్రత్తగానే ఏమంటారు బుక్ చేసుకున్నాం ఇప్పుడు ఒకటి ఉన్నది గ్యాస్ కి పెట్టి ఇంకొకటి బుక్ చేసుకున్నాం వచ్చిన దాని ముందు ఒకటే రోజులా పెరిగింది రేటు
హ్మ్ ముందు తీసుకుంట అయిపోవంట
ఇక వాళ్ళు మా మావయ్యకి ఫోన్ చేసి గ్యాస్లు దొరకవు బుక్ చేసుకొని పెట్టుకోరు అన్నారంట అయితే ఇక బుక్ చేసుకు బుక్ చేసిన మా మావయ్య వచ్చింది
ఎందుకు దొరిక దొరుకుతాయి గానీ వాళ్ళు కా ఆస్ట్ పెంచుస్తారు అంతే
ఉహు అక్కడ పైన వార్స్ జరుగుతున్నాయి కదరా
ఆ అదే అదే అర్థమయింది
అందుకే మనకు గ్యాస్ రావట్లేదన్నమాట ఇప్పుడు చాలా హోటల్ బంద్ అయితున్నాయి
హ్మ్ మకా హోటలు వాళ్ళు బాగా ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు మరి ఫస్ట్ ఒక యాభై అరవై కనుకొని పెట్టుకుంటార
కాదు నిజం అటు అటు సిటీలలా హోటల్స్ బంద్ చేస్తున్నారు హ్మ్ ఎక్కువ కొదమ
పనిదు మనకంటే కట్ట ప పోయ్యమ అని అండుకుంటనిళ్
ఆ వాళ్ళ గ్యాస్ ఇట్ల మీదనే ఉండాల్సింది ఏ కొంతమంది ఎం చెస్ ంటే వెనక వాళ్ళకి ప్లేస్ ఉన్న వాళ్ళు హోటల్ వాళ్ళంటే ప్లేస్ ఉన్న వాళ్ళు మంచిగా పొయలు పెట్టి వండుతారంట
అంటే పోయి పోయి మీది కన్నా గ్యాస్ కన్నా చాలా డిఫెంట్స్ ఉంటది కదా
ఆ పొయ్యి మీద గ్యాస్ మీద ఏముంది ఈజీగా అయిపోద్ది
హ్మ్ పోయి అంట మంట పెట్టాల ఊద అగు వాళ్ళెం ప్రాస ఉంటది
మాకు మా గ్యాస్ అయిపోతే గ్యాస్ రాకపోతే నాకు అసలు ఏమంటారు పొయ్యి ఏమంటారు అది అంటియడమే రాదు పోయి పోయి ఎట్లా పెట్టాలో కూడా తెలవదు
ఆ అంటే మీరు అంటే మీకు వంట చేసినా కానుంచి గ్యాస్ మీదనే చేసినారా
ఆ నాకు పోయి తెలవదు ఆ హీటర్ వాటర్ ఆ హీటర్ వాటర్ మా హస్బెండ్ హస్బెండ్ ఉంటేనే పోయి అప్పుడు చలికాలంంలో ఆయన లేకపోతే ఈ తెరయగా
ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి ఇక హీటర్ కూడా ఎక్కి తేరుగా
ఆ హీటర్ యాడ నా కొడుకు ఒక్కడికి హీటరు మేవు నార్ మలుగా చల్నిలే చేస్తున్నాం
ఇప్పు ఎన్ని మనసు పాప బది బాబుకి
మళ ఇప్పుడు జూన్ వస్తే టూ ఇయర్స్ మొత్తం కంప్లీట్ అయి త్రీ ఇయర్స్
హ్మ్మ్
టూ మంత్స్ నడుస్తున్నాయి నిన్నడుతోటి ట్వంటీ టూ మంత్స్ హమ్ ఇంకా రా ఏం చేస్తున్నావు్
ఏమున్నట్టు ఖాళీ ఇంటి దగ్గర మా సైడ్ ఎక్కువ ఎవరు ఉండరు బోరు కొడతా ఉంటది
నువ్వు మా సైడ్ రా
అదే చాలా మంది ఉంటారు కానీ ఇక మరిీ ఇ దగ్గర కోతులు వస్తే మాకు కొంచెం వ్యవసాయం చేస్తా కాబటి మాకు ఎడ్లు ఉంటాయి వాటికి కడ్ేయడం నిలవడం సరిపోతుంది అరే హ్మ్మ్ అవి లేయకుండా ఉంటే వచ్చేదాన్ని అ
మేము కూడా మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కావలు కూర్చుంటారు
అదే కోతు అదే చెటకి కోతుబతని అంట
ఉ ఇగ అన్ని ఒకదాన్ని ఇంట్లో ఏం కూర్చోను నేను కూడా పోయాన్నే కూర్చుంటా ఉంటా టైమ్ పాస్ అయిద్దిక
అంట ఇంట్ ఒ ఒకరికంటే ఇద్దరు ముగ్గురుండ దగ్గర పోచ్చి కొంచెం డేమో ఈజీ గడిచు పోతది
ఉ మళ్ళీ ఈయన కూడా ఆడ ఆడుకుంటాడుగా మంచిగా
ఉ
నేను పోయి తీసుకుని వత్తా
మరి వర్క్ చేసుకేటప్పుడు ఎట్లా బాబు నీ ఎవరి దగ్గర ఉంచు చ్చా మరి
వాళ్ళే తీసుకొని పోతారు ఇంట్లో మన పని ఉంటే వాళ్ళు తీసుకొని పోతారు తీసుకొని పోతే వాళ్ళు తీసుకు కొని పోయిన గ్యాప్లు టక టక పని చేసుకుంటా
ఇ అ మ్యాక్సిమం అట్లానే చేస్తాారు చాలా మంది ఇంటి మళ్ళ దాని మీద ఇంటోచ్చి చేసుకుంటా వర్క్
నేను అట్లనే చేసుకుంటా వాళ్ళే చూసుకుంటారుగా సాయంత్రం కూడా అంతే వన్ండే వరకు వాళ్ళ దగ్గరనే ఉంటాడు మళ్ళ ఈయనికి వండు కుని తీసుకొని పోయే వరకు వాళ్ళ దగ్గరనే ఉంటాడు ఇక తీసుకొని పోయి తినిించి మళ్ళీ వాళ్ళ డాడీ వచ్చినప్పుడు వస్తాం ఇ రు
మా అంటి ముందు కూడా ఇద్దరు పిల్లలు ఉండ వాళ్ళు అంతే మా ఇంటి దగ్గర పెట్టి పని చేసుకొని వస్తది
నేను కూడా ఎంతేగా వాళ్ళ దగ్గరికే ఇచ్చి తోలుతా వాళ్ళు వచ్చి పొద్దుగానే వచ్చి తీసుకోతారు
ఇంకా టైం పాస్ అవుత చిన్నప్పటిక అంటే మంచి అది వేరే ఉంటది కొంచెం ఆడుకోవడం వెనుక
ఉ వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఇనం చూడంది వలు వోరు ఇగ ఈయనని చూసి ఈయన కొంచెం చాయ తాపించి పోతారు
చాయ గుడు తాగుతార
వాళ్లు అలవాటు చేసిరు
ఉహు
రోజు పొద్దుగాల పోయి వాళ్ళ దగ్గర పోయి చాయ్ తాగి వస్తాడు
ఉహు చాయదాయి వాళ్ళ మమ్మీ డాడీ మమ్మీ నీ పంపించేత్తాడా ఇగ
చాయి తాగి మళ్ళ ఉరుకొత్తాడు ఆడ ఉండడు
ఉహు
ఈ యోచ్చినాక మళ్ళీ వాళ్ళ డాడి పోయినాక మళ్ళ అడికి పోతు
నడుస్తాడా
నడుసేడు ఊరుకుతాడు కూడా
ఒక్కడే పోయేస్తాడ మరి తీసుకుపోయి తీసుకొస్తారా
కోతులు ఉంటాయి కదరా ఆమ్ చిన్న అమ్మాయి వస్తది లేకపోతే పెద్ద అమ్మాయి వస్తది ఎవరో ఒకరు వచ్చి తీసుకు కన్ పోతారు లేకపోతే నేనైనా పోయి తోలొస్తా
అదే మరి కొన్ని నార్మల్ కోతలు లేకుంటడా ఒక్కరు పోతే ఏంకాదు కాని కోతులుంటే వా అమ్మాయి మన మీన్నే బడతాయి అవి
ఆ ఒక్కడ పోయి ఉరుకొత్తనే ఉం టాడు పోతాడు ఊరికొత్తాడు ఇగ నేనే చూసి పంపిస్తా
ఇంకొక టూ ఇయర్స్ ఇంకొక టూ ఇయర్స్ అయితే ఇగ అతనే పోయెత్తాడు ఇగ
ఇప్పుడు కూడా ఎవ్వరు లేన్ది చూసి ఒక్కడు ఉరికొత్తనే ఉంటాడు ఉరికొచ్చి మమ్మ మమ్మ అని పిలుత్తాడు ఇక బయట్‌నుంచి నేను వామ్మో వీన్‌ నోర్‌ అక్కడే వచ్చిండ్డా నేను ఉరకాలే ఇగ నేను ఇటు నుంచి ఉరుకుతా ఆవ్ అట్నుం చి ఉరుకుత్ ఒక్కడవే ఎందుకొచ్చినావని ఈ తిట్టంగనే ఎడుత్తాడు సపరేట్ కూసుంటడు
అంటే కొంచెం భయం ఉండాలి ఎందుకంటే కోతులు వొస్తు
ఇగ ఆ కోతుల్లే కొట్టడానికి పోతుడు ఈ పెద్ద మనిషి వీల్‌ కోతులు కొట్టడం అలవాటుగా వీళ్ళు కొడతారు కా ఈ బుజ్జోలు కోతులు కొడతా ఉంటే ఈయన కూడా పోయి కొడతా కొడతా అంటాడు గుల్బరు పట్టుకుంటాడు జూ జూ అట్టడు
హ్మ్ ఇవాళ చెట్టు కింద కూర్చున్నప్పుడు కూడా ఇ ఇళ్ళకి వస్తాయిగా ఇంటి దగ్గర రాగానే కొట్ కొట్టేటోళ్ళం కదా గుల్బర్ పట్కొని ఆ జూస్ అలవాటు అయింది ఇగ అవి పక్కన ఉన్న వాటిని కొడతాడు
ఇక మనం కొట్తనే ఆయన చూసి ఆయన కూడా కొట్తాండు ఆయన కూడా కొంచెం ఎగ్సైట్మెంట్ ఉంటయ్
ఉమ్ చూసి వాటిని ఎక్కిరిత్తాండు.
అది ఒకసారి మీదే బడితే అంటే కొంచెం బెదిస్తే అప్పుడు అ పడి జోలికి బోరింక
మొన్న అట్లనే ఒకటే సారీ ఇంట్లోకి రాగానే డోర్ తగిలింది
ఆహా
డోర్దగ్లంగా ఏడ్సిండున మల్లి వాటి జాలికే బోతాండు ఈ ఎవర్రు మాటినడు
ఈ చిన్నప్పుల్లు అంతే ఇగ వాళ్ళది ఇంక టూ ఇంకా వన్ ఇయర్ టూ ఇయర్స్ అయితే స్కూల్ కి పంపిస్తారు గా ఇగ
నెక్స్ట్ అకాడమికే పంపిస్తా
మ్మ్ ఇక్కడ లోకల పంపిస్తాము అబ్బాదా
ఏ ఇప్పుడు మేం వన్ టూ ఇయర్స్ వరకు లోకల్నే మన ప్రైవేట్ స్కూల్ ఉంది కద ఆడ ఎం జమ్ స్కూల్ ఆడికి పంపిస్తా మంచిగా ఆయనకి అలవాటు అయి ఒక త్రీ ఒక ఫోర్ థర్డ్ ఫోర్త్ క్లాస్ ఉన్నప్పుడు ఇంకాడ పం పీయొచ్చు
మ్మ్ అంటే కొంచెం ఫస్టే కొంచెం స్ట్రిక్ట్ స్కూల్కి పంపిస్తే కొంచెం మంచిగా ఉంట్రు పిల్లలు ఏ గాలిగస్ స్కూల్ పంపుతే అంత గాలి గాలి అయితరు
కానీ అంత ఆడవాడు తీసుకని పోయి ఎవడు తీసుకొతారా రోజు
హ్మ్
ఎట్లయినా వన్ మంత్ టూ మంత్స్ అలవాటు కావాలి కదా ఈ స్కూల్ లో కూడా
అవునవును
హాఫ్ డే హాఫ్ డ అలవాటయిందనుకో అప్పుడు మనం ఏ స్కు లేేసినా ఉంటారు
అవును ఫస్ట్ అంటే తినిపియాలగా మళ్ళ మధ్ ధ్యామెల్లి ఇప్ తినిపిస్
హ్మ్ వీళ్ళకి స్టార్టింగ్ కాబట్టి హాఫ్ డే ఒక టూ పీరియడ్స్ అట్లనే తీసుకుంటారు గా
మ్మ్
అట్లా ఒక వన్ మంత్ టూ మంత్స్ అలవాటు అయితే తీసుకొని పోయి తీసుకొని రావచ్చు మంచిగా
సరే అక్క మరి మళ్ళీ చేస్తా